హలో
హలో
హలో
చెప్పే తిన్నవా
తినొచ్చినా ఇప్పుడే పడుకుందా మమ్మీ మమ్మీ పడుకు అవునా ఏమో సొరకాయనీ వండింది ఆడ పచ్చడి ఉండే ఏ సండే మధ్యాహ్నమే పేడు తరే
ఎ ఫర్ ఉ మధ్యాహ్నమే పేడతార ఇగా నైట్ వేరే కర్రి ఎ
ఉమ్
సోరకాయ్నే వొండింది గానీ అక్కడ మామిడి పచ్చడి ఉండే అది కొంచెం అది కొంచెం ఎసుకొని తినొచ్చినాం
అవునా
ఉ
మమ్మీ పండుకోలేదు గాని హెడేక్ వస్తాందని ఉత్తి అట్లా బెడ్ మీ పడుకుంది
అవునా
ఉమ్
అవునా మీ నాక్ ఆమెకి మెసేజ్ జెతే ఆమెకి హెడ్డైక్ వస్తదంట పనుకున్నదట ఓ అప్పుడు ఎప్పుడు పెట్టినా నీకు పెట్ట అదేంటోంది ఏ మాట్లాడి మాట్లాడి తలకాయ్ నోస్తుంది అబ్బా ఏమనుకో రేపు మాట్లాడతానన్నది సరే సరే నీ కొడుకుని బిడ్డ మంచిగా ఉన్నారా అని అడిగిన రేపు మాట్లాడుదులే రేస్ట్ తీసుకో అని మెసేజ్ చేసినా
ఆ ఆమెకి పిల్లలు కాకపోతే ఇది ఇది కాకపోతే పిల్లలు ఇంట్లా పని వంట పని సరిపోతది
హ మంచి చే యింది హ ఖాళీగా లేకుండా అసలు హ
ఆ దాంతోనే ఎగుడే ఎక్కువ అమ్మ అసిన దాంతో
అదే అదే ఇన బడ్డీది ఓరుతాంది ఇంసేపు కుక్క కుక్క అని పి తందట్టే గదా నిన్ను
ఆ వాళ్ళ అన్న వాళ్ళ అయ్యా అనిపిస్తాడు
అమ్మా చెప్తాంది బాగనే వస్తానయగా పిన్ని మాటలు అని అంటే మాట్లాడ ఉంటదిరా మంచిగనే అంటాంది
ఆ
అమ్మ మాట్లాడేటప్పుడు ఇన్నా
పొట్టి ఏ పొట్టి అంటది పొట్టి కుచో పొట్టి పోదందా అంటది
ఆ
అ కానీ బాబాయ పుడుతది నాకు
అంతేనా
ఆ
ఉ
ఏ ఎండ మళ్ళ ఆడ కూసుంటది
హ హ
ఉ
అది మాట్లాడింది అప్పుడు నువ్వు చేసే ముందు అది మాట్లాడింది ఇతోని ఉంటది గదా ఇంకో ఫ్రెండ్
అదే అదే అ
ఏమంటాంది
మమ్మీ ఫోన్ చేస్తాంది
తర్వాత తర్వాత చెయ్యి
కాదు వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచే పోతారు కలిసి పోతా అన్నది
మరి ఎట్లా కట్ జెతే పోతది
అబ్బా
వేరే నెంబర్ నుంచి చేసి
హుమ్
ఎట్ల మరి
ఎంటిదే
ఎట్ల మరి అంటాన్న
ఏమో కలిసి పో అని చెప్పినా నేనే అటు పిన్ని వాళ్ళంటికి పోయొత్తరట కలిసిపోతావా మమ్మీ అంటే వచ్చిపోతా నానా అని అన్నది
ఆహా ఓసారి వాట్సప్ చూడు
ఎంటిదే
ఓ సారి వాట్సాప్ చూడు
ఏం రాట్లే కదా
ఆ
పెట్టినావా నువ్వేమన్నా
హుమ్ అరే
అవునా
హుమ్
హుమ్
ఓకేనా
ఆ ఒక్క నిమిషం ఆగు
హుమ్ మంచిగుందా సోరకాయ్
అట్లనే ఉంది ఇగ
అహ పెరుగుంటుందా మరి
ఉంటదే
తింటన్నవా మరి మంచిగా
తింటాన గట్లనే ఇగ
ఆహా మమ్మీ వాళ్ళు ఎటు పోయిరు మరి హాస్పిటలా
కాదు పిన్ని వాళ్ళ ఇంటికి పోయత్తారు ఒక్క నిమిషం ఆగు ఉంటవ అట్లనే
మాట్లాడు మాట్లాడు
డాడీ ఫోన్ చేసింది మమ్మీ
ఆ
ఆ నా దాంట్ల రీచార్జ్ లేదు ఏంటిదమ్మా ఆ దాంట్ల ఏడ రీఛార్జ్ లేదు ఇన్సేపే వచ్చిన తినటానికి పోయి పోతల్లా అవునా వత్తవా మరి సరే లే నీ ఇష్టం ఏమన్నా పట్కరా హుమ్ సరే మమ్మీ ఆ హలో
ఆ చెప్పు
ఊ చెప్పా
ఇప్పుడొత్తే ఈ టైమ్ కొత్తే నైట్ పర్మిషన్ ఉంటదా మీకు
అమ్మ వాళ్ళే గదనే వేరే వాళ్ళైతే పర్మిషన్ ఉండదు
ఆ
తెలుసు గదా అప్పుడు జాయిన్ చేపిచినప్పుడు వచ్చిరు కదా మమ్మొచ్చిన్ డాడ్ వచ్చిండు గదా
ఆ
వేరే వాళ్ళకి ఎవరికి ఉన్నదిలే ఈ టైమ్ లో అంటే గని
ఆ
మమ్మీ డాడీ ఇంకా మామయ్య వాళ్ళిద్దరు వేయ్కిల్ మాట్లాడుకొని పోయ్యిరట
ఆహాహా మా దగ్గర అసలే పర్మిషన్ ఉండదు ఎయిట్ థర్టీ అయింద్ ఎయిట్ అయింద్ ఎయిట్ అయిందంటే కతమే
అంతేనా
ఆ మేమేం చేసినం లైట్ తీస్కోని ఎయిట్ ఫార్టీ ఫైవో నైన్ కో బొయినం పోతే అంటే బై నార్మల్ గ తిర్యాణికి
ఆహా
మాకేందంటే తీర టైం కాంగనే ఔటింగ్ పోబుద్దై ఏం గాద్ పాన్ బొయే తిట్లు పడేది వచ్చే
ఆహ
ఊ ఏమంటాంది మరి మాతోనుండే దోస్త్
నకుండే దోస్తు దాని గురించి ఇంకో ఇంకో దోస్తుంటది గదా అమ్మె గురించి చెప్తాంది
ఫర్టీ ఫ్రెండ్ గురించా
ఆ ఫోన్ కొనుకోమంటె కొను కోదే మేము జెప్తము వాళ్ళయ్య మాటనే ఇదంటది ఇప్పటికి ఏం జెప్పదు బెదిరించి ఏం జెప్పదు గట్లనే ఉంటే ఎట్లనేదాని లైఫ్ అది ఇదని జెప్తాంది
ఆ అది చెప్పదిగ అసలే చెప్పదది మొన్నవా మొన్న నేను బొయిన జూష్నవా యాత్రకి
అదే అదే యాత్రి అదే అదే జాది గుడ జెప్పింది నేను బొయ్యేదాన్నే నా దగ్గర డబ్బులు సెట్ గాలేదని నేను కొన్నా ఆమెనేమో వాళ్ళ డాడీతోని జెప్తే వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ తోనైతే పంపా అన్నడట్నే గిట్లా ఇగ నా అట్లనే డైరెక్ట్ మళ్ళా ఫేస్ టు ఫేస్ నాకే జెప్పిందది నాకు మంచిగా అనిపియలే ఇదింక వేరే రీజన్ ఏదనా చెప్పినా మంచిగుండవ్ అన్నదట
అవునట్ల జెప్పం నాగ్గుడా చాలా బాదనిపిచింది మళ్ళ ఆ రోజు మార్నింగే వాళ్ళు మళ్ళ పొయిర్ దెలుసా గు దేవుడి దగ్గరకి ఫ్యామిలీ ట్రిప్పు
అవునా
ఆ మేము బొయిన రోజు మార్నింగే ఫ్యామిలీ ట్రిప్ బొయిరు అమ్మ తోడు ఎంత బా అనిపి చ్చిందంటే అసలు
లేదు కనీసం అట్ల జెప్పినా అంటే మేం ఇట్లా ఫ్యామిలీ పోతాన్నాం అట్లా చెప్పినా బావుండు. ఆ కుదరదు ఇంకెప్పుడైనా పోదామె అన్నా మంచిగా ఉండు కదా.
అసలు ఫ్రెండ్స్ తోని పంపడాట అనంగనే అసలు గుండె పిండేసినట్టయింది అసలు ఏ పేరెంట్ అన్లే ఇంతవరకి.
ఆ గట్లన్నడే
అ అసలు మేము ఎం
ఎండే అదే మీతోని ఉం ఇన్ని రోజులు ఎవరితోని ఉండేనట్నే మరి వాళ్ళ ఇంటికానుంచి పంపిచ్చింది అ నా పంపించిడట్నా వాళ్ళ డాడేమన్నా అది ఇది అని అన్న ఇగ అంటే ఎమోనే ఇగ నాకు అట్లా అనంగనే మంచిగా అనిపియలే నాకు దానికి అని అనుకుంట అన్నది.
ఆ దాని అస్సలు అదైనా చెప్పచ్చు కదా మరి మేము ఏందో, వాళ్ళ డాడీ కానీ సరే ఫ్రెండ్స్ తోని పంపను అన్నప్పుడైనా చెప్పొచ్చు కదా డాడీ మా ఫ్రెండ్స్ అట్లా కాదు, నువ్వు పంపకున్నా ఒకటే కానీ ఫ్రెండ్స్ తోని పంపొద్దు డాడీ అని ఏదో మాట్లాడొచ్చు కదా మా ఫ్రెండ్స్ అట్లాగాదు ఇట్లగాదు అని చెప్పొచ్చు కదా.
అవును సరే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటది దో ఏమో సరే వద్లేండి సరే మీకన్నా చెప్పకుండా ఉండాలె కదా కనీసం సరే వేరే రీజన్ చెప్పినా అయిపోవు కదా.
ఇప్పుడు అట్లా ఇప్పుడు అట్లా అంటే అది ఏమంటది తెలుసా నేను ఏదైనా మీకు చెప్ కుంటా కదనే ఇది చెప్పొద్దా ఇట్లాంటిది అంటది, నేను నిజాయితీగా ఉండడం నచ్చదా అని అం నువ్వేం అనలేవు సప్పుడేక ఊకున్న నేను అసలు ఎవ్వరిని ఏం అనేటట్లేదు. ఆమెను అడుగుతనేమో నాకు ఆయన ఆమెను అడుగునే ఆయన మీద నమ్మకం లేదు.
అది అట్లా అంటలేదే అంటే ఇగ నాకు తెల్వదు కదా మ్యా టర్ అనేశి నాకేమో డబ్బులు సెట్ కాలేవే పిన్ని వాళ్ళ
ఆ అదే మీ అందరితోని మీ అందరితోని ఇట్ల చెప్తాంది, నా ఒక్క దానితోనేమో ఆయననేమో ఎట్లాంటోడేమో మన ఎట్లాంటోడు అని కాదు మంచోడే మనకు తెలుసు కానీ మన సర్కిల్ ఒక టి మా మీరు పోయే సర్కిల్ ఒకటి కాదు కదా నమ్మొదు ఏవర్ ర్ని అనుకుంటా అంటాంది ఆయన గురిం చి తెలుసు తిరిగినం మంచిగా మండి తిన్నాం, మంచిగా మాట్లాడి చెల్లె చెల్లె అన్నడు అం తా అయిపోయింది అయిన కూడా ఆడికి పోయినం క ఆడికిపోయినంక ఏం చేత్తే ఏమ్మెా అని మళ్ళ మాట్లాడుతాంది ఇగ డబ్బు బ్బులు సెటగాలే అని చెప్పొచ్చు కదా అంటే సప్పుడు లేదు సయిలెంట్. ఏమో ఏందో ఇగ అది అదేమో ఇట్లా ఇదేమో అట్లా తీర పోదాం పోదాం అని హ్యాండ్ ఇచ్చింది అది.
అదేం అంటంది డబ్బులు సెట్ గాలే అంటాంది నాతోనయితే అట్ల ఏం చెప్పాలే గాని ఇగ
నాతోని మాట్లా నాతోని మా నాకు మాట్లాడ బుద్దికాలే ఇగ మా పొట్టి ఫ్రెండ్ తోని ఇట్లా అట్లా అనంగనే. కానీ అది చానా మంచిదే, చానా మంచిది కాకపోతే వాళ్ళ డాడీ వల్ల ఇగ ఇది అట్ల అయిపోయింది గాని చాలా మంచిది అది, తగ్గుతది అది. అదే మెసేజ్ చేసింది మళ్ళ నాకు. హలో హలో